అద్ నీకు ఇప్పుడు నాపా ప్రజెంట్ ఆ ఎడ్యుకేషన్ చిష్ ఆగురించి తెల్ తెల్స్
అంటే దేని గురించి
గురించి అలా
హలో
ఆ చెప్పండి ఇనపాడుతుంది.
దేని గురించి
ఫీజు ఫీజు గురించి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఫీజులు ఎలా ఉన్నాయి అని లా అ
అవును అవి ఇప్పుడు ఎల్కేజీ యూకేజి ఫీజులతో ఇంజనీరింగ్ చేసేయోచ్చు అంట్లో ఉన్నయ్.
అవునవును అండ్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ప్లాచ్ పేరెంట్స్ అందరు గలుసుకొని ఇలా ఆ వాళ్ళ కొడుకుల్ని కూతుర్ల్ని ఇంజనీరింగే చదివిచ్చలా. ఇలాచ్ ఆ చదివే చదివిచల్లా ఇంట్లో పనులు జెపియ్ చేపిచుకోకూడదు. పనులు వాపియకూడదు. లేబర్ వర్క్ కి అలా ఉన్నారు మైండ్ సెట్ అందుకు
ఉహ్ అవును ఇప్పుడు అంతా అంటే అందరు ఎడ్యుకేషన్ ఉంటేనే కొంచెం అంద్ బయట్ బావుంటారు. కొంచెం వాళ్ళు మంచి సెటిలైతారు అని ఆ ఆ అవుత్ ఆ ఫీలింగ్ లో ఉన్నారు గవట్టి నదరు చదివిసారు దాన్ని మీరు మార్కెటింగ్ జేసుకునేస్తున్నారు. మంచిగా అది ఒక బిజినెస్ అయిపోయద్
ఉహ్మ్ బిజ్ ఆ బిజినెస్ అనే అనొచ్చు అనమాట ఎందుకంటే ఆ వీళ్ళు ఎంతైనా అఫర్డ్ పేరెంట్స్ ఎంతైనా అఫర్ట్ జేస్తారులే అని జేప్పి ఎడ్యుకేషన్ సిస్ చంలో ఆ అని వాళ్ళు అడ్వాంటేజ్ దిసుకుంటున్నారు అనమాట.
ఉహ్ అవును దానివలనే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్లు అన్ని గవర్నమెంట్వన్నీ పడిపోయినాయి. ప్రైవేట్ పెరిగిపోతన్నాయ్. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే టీచర్స్ గూడా ఇ ప్పుడు అక్కడ మానేసి ప్రైవేట్ స్కూల్స్ కి ఏళ్ళిపోదామా అనే ఆన్ నే ఉన్నారు అట్లాజ్ అట్లా అయిపోయింది ఇప్పుడు
అవునవును ఉ అది అంతా దన్ ఏమంటాం ఆ గవర్నమెంటో ఆ స్కూళ్ళలో స్టాండర్డ్స్ మెయింటైన్ జేయకపోవడం వల్ల అలా జరుగుతన్నాయ్ అంతే
అవున్ కొన్ని చోట్లా ఎంత చేశినా కూడా ఆ ఇప్పుడు అంత జనాల్లో అది ఒక్. ఒక థాట్ ఉండిపోయింది మైండ్ లో అన్మాట. ఆ గవర్నమెంట్ అంటే ఏమి ఉండదులే అదే ప్రైవేట్ స్కూల్సు ప్రైవేట్ ఇది అంటే ఒక మంచి ఓ. ఒక పెద్ద స్టేటస్ ఆ అది ఒకా ఇదీ అన్న అన్న ఫీలింగు అందరూ అట్నే చేస్తరు.
ఊ అందరూ ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. కానీ అందరికీ గ్రౌ గవర్నమెంట్ స్క్ జాబులు రావాలన్నమాటా. అద ఒక మై మైండ్ సెట్ అదీ. కానీ ఆ అది ఎడ్యుకేషన్ లోనే కాదు ఫుడ్ ఆ ఫుడ్ లో గూడా అంతే ఇప్పుడూ. ఎంతైనా అఫర్డ్ చేస్తారులే అని చెప్పి ఫుడ్ ఎంతంటే అంత కాస్ట్ పెట్టడం రెస్టారెంట్స్ లో. ఆ అక్కడ వాటర్ వాటర్ స క అంటే మామూలుగా. రెస్టారెంట్ లో వాటర్ ఉండాలన్నమాట ఫ్రీ వాటరు. కానీ వాళ్ళు ఫ్రీ వాటర్ పెట్టుకోకుండా బాటిల్స్ పెడతారనుమాట అవి కూడా కొను కొనే తాగలా అని వాటర్ గూడా. హలో